అవునండి
ఆ ఇప్పుడు నోటిఫికేషన్స్ అన్ని పడతా ఉన్నాయి గదా దేనిక్ ప్రిపేరవుతే బెస్టా, నాన్ టెక్నికల్ సైడ్ బెస్టా? ఆ
టెక్నికల్ సైడే బెటరు
క్నికల్ సైడే బెస్టా, ఇప్పుడూ ఉప్ర ప్రైవేట్ జాబ్లు ఉండట్లేదు టైమింగ్స్ ఐ సెట్ టవట్ల ఇబ్బంది గదా బాయ్స్ అంటే టే ఏ టైమో లేడీస్ కొంచెం ఇబ్బంది అవుతా ఉంటది గదా పిస్తుంది ప్రైవేట్ అయితే ఇబ్బందనిపిస్తుం ది
లేడీస్కి మంచి జాబ్ ఎందంటే గా బ్యాంకుల జాబ్ బ్యాంక్స్
ఓకే
కోచింగ్ దీసుకోవాలి మంచిగా ఒక ఆరు నెల్లో, వన్ ఇయర్ కోచింగ్ తీస్కున్నరనుకోండి. బ్యాంక్స్ జాబ్స్ పడతయ్ ఐ బి పీ ఎస్ పడతయి సో దాంట్లో ఏదో ఒక బ్యాంకు లో మనకి జాబ్ వచ్చిదన్నమాట కాబట్టి బ్యాంక్ కోచింగ్ తీసుకోండి మీకు గో లేడీస్ కి అదే మంచిగా జాబ్ కూర్చొని జాబ్ అన్మాట ఉద్యోగం బావుంటది
ఈ లు ఏ డబ్లీ లు లు టౌన్ గట్కాల్ సైడ్ ఉంటయి గదా అయ్య గద్
దాని గుంటి ఏ ఈ డబ్ల్యూ అంటే వాటికేందంటే ముందు బీటెక్ సివిల్ వున్ డిగ్రీ సివిలుండాలి. వాటికి కోచింగ్స్ ఉంటయ్ గా హైద్రా కోచింగ్ కోచింగ్స్ ఉన్నకాడ ఇస్తరు కోచింగు. త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కోచింగ్ ఉన్నయ్ లాంగ్ టర్ము షార్ట్ టర్ము సో వాటికేందంటే ఆఫ్లైనే బెటరు ఆఫ్లైన్ దీసుకుంటెనే మంచిగుంటది, ఆఫ్లైన్ అంటే ఏందంటే క్లాస్ రూమ్ కోచింగు క్లాసు డైలీ మనం ఎళ్ళాలన్నట్టు కోచింగ్ సెంటర్కి. మన వాళ్ళ టైం చెప్తే ఆ టైమ్ లో మనం కూర్చొని మనం వినాలి, వినేసేసి మధ్య మధ్యలో మళ్ళీ ఎగ్జామ్స్ చ్చోబెడతరు, షార్ట్ మిడ్ ఎక్సామ్సు టెస్ట్లు టెస్ట్లు పెడతారు మా టెస్ట్లు రాయాలి, దాన్ని బట్టి మనము
గు
ఆ ఆ గ్రూప్ వన్ గ్రూ అవీ చాలా మ ఇవి ఇంకా మంచి జాబ్స్ అవన్నీ సివిల్ సర్వెంట్ సొసైటీలో మనం మూ జాబ్ జేయడానికి వర్క్ జేయడానికి ఉద్యోగం జేయడానికి చాలా ఉపయోగపడుతది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవన్నీ ఉంటాయన్నమాట
ఆహా
వాటికైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ అయితే వాటికైతే ఎలిజిబుల్ ఎవరంటే నెస్ట్ టెక్ ఇవి రెండు టెక్నికల్ నా నాన్ టెక్నికల్ వాళ్ళు కూడాదా ఎలిజిబుల్ అవి డైలీ ఆఫ్లైన్ ఆలైన్ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు ఆఫలైన్ బెటర్ బట్ ఆన్లైన్ కోచింగ్ ఎట్లాంటుదంటే ఏంటే వాళ్ళు చెప్తా ఉంటే మనం ఇక్కడ వింటూ ఉండాలి న్నమాట డౌట్స్ క్లారిఫికేషన్ కొంచెం ఇబ్బందిగా ఉండదన్నమాట
ఓకే ఆ ఇప్పుడుది మనకు ఉంటేయి కదండి అవి అవి ఎట్లు ఉంటేయి అ అంటారు
ఆ పోలీసు జాబలు అయితే ఆ ఆ ఆ
పోలీసులు
పోలీసు జాబులు కానీ మంచి జాబులు అవి కూడా మంచి జాబులు ఎందుకంటే ఇప్పుడు అవి రెండు టెస్టులు రాయాలి మనం ఒకటి ఎగ్జామ్ రాయాలి సెకండ్ ఏమో ఫిజికల్ ఈవెంట్స్ లో పార్టిపేట్టి యాలి దాంట్లో విన్నవ్వాలి పాస్ అవ్వాలి పాస్ అవుతే మన ర ఇంట్లో పోలీస్ జాబ వస్తుందన్నమాట
స్ డ్రమ్స్ ఉంటాయి కొన్ని అది ఓన్లీ ఎక్జామ్స్ మార్క్ బేస్ లాగా
ప్రజెంట్ ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ అనుకోండి వాటికి గ్రూప్ వన్ వాటికి అయితే ఇంటర్వ్యూ ఉంటుదన్నమాట ఇదే పోలీస్ జాబులు అనుకోండి వీటికింటేనే ఉండదు డైరెక్ట్గా మీరు ఏంటంటే ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఫిజికల్ ఈవెంట్లో పాస్ అయిన అనుకోండి డైరెక్ట్ జాబ్ అనమాట అక్కడ ఇంటర్వ్యూస్ అంటూ ఏము ఉండదు కాబట్టి దాంట్లో ఈ ఫిజికల్ ఇమెంట్స్ ఏమిముంటాయి రన్నింగ్ ఉంటుంది అ షార్ట్పుట్ ఉంటుంది జాలంగ్ త్రో ఉంటుంది ఇంకా ఆ విధంగా ఉంటదనమాట కొన్ని గేమ్స్ ఉంటాయి ఆ వాటిల్లో మనం పాస్ అవ్వాలి
అ ఈసి ఏ ల్ సి అల్ ఏమన్నా అంతే నుంచి ఎట్లుంటది
ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ సెక్టర్ గ పబ్లిక్ సెక్టార్ కంపెనీసు వీటికిదతే అండర్ టేకింగ్ గవర్నమెంట్ ఉంటది బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సాలరీస్ ప్యాకేజస్ హెల్త్ కార్డ్స్ ఇవన్నీ గవర్నమెంట్ ఎంప్లాయస్ క అట్ంటే సేమ్ అట్నే ఉంటాయి బట్ అండర్ టెకింగ్ గవర్నమెంటు ఆ జాబ్స్ కనీ చాలా మంచివి వాటికాడ పడితే అప్ల కొని మంచిగా ప్రిపేర్ అవ్వండి జాబ్ వస్తుంది
వేస్ట్ అంటారా అంటే ఏజెన్ సాఫ్ట్వేర్లు పడిపో పోతే అంటరా
సాఫ్ట్వేర్ జాబ్ కూడా మంచిదే ఇప్పుడు మీరు ఈసఎల్ ఎన్ఎఫ్సి ఎన్జీ ఓఎన్జిససి పవర్ గ్రిడ్ ఎన్టీపి సివిలలో అనుకోండి బిహెచ్ బీపీసిఎలు ఐఓసిఎల్ ఇవన్నీ మంచి కంపెనీస్
వీటిల్లో ప్రిపేర్ అనుకోండి మంచిగా వచ్చిందనుకోండి సాలరీస్ ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది మంచి గా ఉన్నట కానీ ఇప్పుడు మీ చె ది సాఫ్ట్వేర్ జాబ్ అనుకోండి అది కూడా బాగుంటది బట్ బట్ షార్పుగా మనం గ్రోత్ ఉంటుంది అన్నమాట శాలరీ ప్యాకేజ్ ఎక్కువ ఉంటావి వీక్లీ స ఎబ్రీ సాటర్డేస్ హాలిడే ఉ ఉంటుంది అవి కొంచెం బెనిఫిట్ ఉన్నది సాఫ్ట్వేర్ జాబ్లో
ఇప్పుడు మనకి ఇదిసడండి అవి రావంటే ఇవి వస్తాయి కదా
సింగ సింగరేణి యా సింగరేణి రావాలంటే సింగరేణిలో మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయండి ఒకటేమో డ్రా
ఇది ఎలక్ట్రిీషన్ ఉంటది ఫస్ట్ంటా వాట ఏది ఎలక్ట్రీషియను మెకనికల్ ఈ సివిల్ ఇవన్నీ డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి కాబట్ ఏంటంటే ఫిట్టర్ ఉంటది ఇట ఏంటంటే ఇప్పుడు సివిల్ అనుకోండి బీటెక్ సివీలో డిప్లొమా స సివీలో చేసి ఉండాలన్నమాట ఐటీఎస్ సివీలుని చేసి ఉండాలి అదే ఇప్పుడు ఎలక్ట్ర్షియన్ అనుకోండి ఎలక్ట్రికల్ చేసి ఉండాలి వీటిల్లో ఏంటంటే ఇవి సింగరేణి త నెంబర్ వన్ అది జాబ్ తీసుకోవడం మంచిగా ఉంటుంది ఎందుకంటే దానిలో ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది మంచి ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు అడ ఇవరి బోనస్లు ఇవన్నీ ఇస్తారన్నమాట కోటర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి చాలా మంచి జాబ్ సింగరేణి జాబ్ అనేది బెస్ట్ జాబ్ అంటే
ఆహా
అంటే ఇ మీద సిల్ కాబట్టి సింగరేణి లో సివిల్ జాబులు ఉంటాయి మీరు పడినప్పుడువి కోచింగ్ కో కోచింగ్కి వెళ్ళిసి మంచిగా కొ సీరియస్ ప్రిపేర్ అయి జాబ్ కొట్టవచ్చు
ఆ ఇవి అంటే లేడీస్ కొంచెం మ ఇంట్లి బెఫ్
ఆ బిజినెస్ అంటే చేసుకోవచ్చు అది కొంతమర జాబ్ చేస్త కూడా బిజినెస్ చేస్తారు కొంతదిమర ఏమో వద్దని చెప్పేసి ఓన్లీ బిజినెస్ చేసుకొని కూర్చుంటారు బిజినెస్ ఇతే మన ఓన్
అది జాబ్ అనుకోండి అ అండరు మనం పో వర్కౌట్ చేయాలి అక్కడ ఉండాలి టాబ్లెట్ మేనేజ్యారే కాని బిజినెస్ మన ఇష్టం అది మనం వీలుంటే షాప్ ఓపెన్ చేస్తాము లేదంటే క్లోజ్ చేసేస్తాము కాకుండా బిజినెస్ అనేది ఇది మన ఓను సెట్ ఓన్ బిజినెస్ కాబట్టి ఈ వచ్చిన ప్రాఫిట్ లాభం అనేది లాస్ అనేది ఇంక మనకే చెందింది అనమాట
అట్లా
అవునులే ఇంగ మన దగ్గర ఫెన్స్కి ఇక్కడైతే అట్లా సెట్ అయిపోతుం మ దేనికైనా
ఆ కొద్ంతమంది ఏంటంటే కొంతమంది ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత కాడ జాబ్కి రిజైన్ చేసేసి ఆ వచ్చిన అమౌంట్తోని కొమరు బిజినెస్ పెట్టుకొనిగా రన్ చేసేవాళ్ళుగా ఉన్నారు కాబట్టి ఏందంటే బిజినెస్ లో వస్తుంది ఒక చ ఒక్కోసారి వస్తా వస్తాయి డబ్బులు మాత్రం తక్కువ అవుతాయి కాకుండా ఏంటంటే బిజినెస్ కూడా మంచిది బ్రాండ్ కండిషన్లు చేసుకోవచ్చు
చేసుకోవచ్చు
ఏమి బిజినెస్ బిజినెస్ చేస్తారా ఉద్యోగం
అంటే ఎట్లయితే అట్లా ఇప్పుడా ఏది బెస్ట్ అయితే అది ప్రొసీడ్ ఎవ్వరు బావుంటది ఏంటి అనేసి ఏ
ఆ కానీ జాబ్ వస్త అంతేం బెటర్ మనక ఏంటంటే కూల్గా ఉంటుంది లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి జాబ్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వటం మంచిది దీనితోడు ఇంకా లేడీస్కి అయితే
అ
బ్యాంక్స్ ఇందక చెప్పినట్టు బ్యాంక్స్ జాబ్స్ చాలా బెటర్ ఉంటుంది దాంట్లో కోచింగ్కి వెళ్ళాలి కంపల్సరీ కోచింగ్ వెళ్ళి వాళ్ళు షార్ట్ కట్స్ షార్ట్ టిప్స్ అన్నీ చెప్తారమటే ప్రాబ్లం అవన్నీ మనము మంచిగా నేర్చుకొని కొని మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాస్తే ఈజీ గా వస్తుంది జాబ్ అనేది ఉద్యోగ
ఓకే ఓకే
మీరు ఇది సివిల్ కదా సివిల్ అంటున్నారు కదా ఏడబ్ ఏడబ్ల్యూ కూడా మ చాలా బాగుంటది ఏడబ్ల్యూ గడ ఏడబ్ల్యూఏ మంచి జాబ్స్ ఇవి సీల్డ్లో వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి
మనకి రైల్వేలో నోటిఫికేషన్ ఎవరి ఇయర్ పడతాయి రైల్ వే అది తీసుకుంటది
ఆ రైల్వే కూడా చాలా మంచి జాబ్ ఎందుకంటే రైల్వేగా ఆల్ ఇండియా లెవెల్ లో పడుతా ఉంటాయి నోటిఫికేషన్స్ అనేది సో దాంట్లో కూడా అడుతారు సివిల్ ఫిట్టరు ఆ సోబడంటలి క్లక్ చెప్పేసి డాక్టర్స్ అని చెప్పేసి చాల విధ చానా ఆడతారు టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి దాంట్లో అవిక్కడ మంచి జాబ్స్ ఎందుకంటే రైల్వేలు కూడా మది గవర్నమెంట్ జాబ్ కాబట్టి గవర్నమెంట్ది కాబట్టి బోనసులు ఉంటాయి వీకి మంచిగా ట్రైన్లో ఫీ ట్రావెల్ చేయొచ్చు సాలరీస్ విత్ టైంలో పడతాయి కాబట్టి ఇక బెటర్
మీరు మీరు
సివిల్ లో అంట త్రీ ఇయర్స్ కోర్స్ అహ ఫోర్ ఇయర్స్ కో కోర్స్ అహ మీరు చేసింది బీటెక్ కొట్టంది కదా బీటెక్
ఉప్మా బేస్సే చేసినాండి త్రీ ఇయర్స్ సౌండ్ ఉప్మా చేసినా త్రి త్రీయస్ బ్యాటర్ అంటే కింద లెక్క ఉంటంది కదా ఆ వెళ్ళం ఐటిఐ అట్లా చేశారు ఇప్పుడు అసలు అయి అంటారు కదా అహ వాట్స్కోలా అదే బిఎస్స నా నర్సింగ్ హోు అగ్రికల్చర్ ఆఫీసర్ అట్లు ఉంటాయి కదా స్ట్రీమ్స్ డిఫరెంట్
అవునవును వాటికి కంపల్సరీ ఆ వాటికి కంపల్సరీ బిఎస్సి అది జెయాలి డిగ్రీ ఇంటర్మీడియట్ తర్వాత తీసుకో అంటుంది
ఆ సరే అండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్